హలో
హాయ్ అండీ ఎలా ఉన్నారు,
హాయ్ అండీ నమస్తే ఎలా ఉన్నారండి మీరు
ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మీరు
మేము అందరం బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు,
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు,
ఏం చెయట్లేదండి ఇప్పుడే పిల్లలకి టిఫిన్ పెట్టి వచ్చాము,
తినసారా అండి పిల్లలప్పుడే,
ఆ తినేసారండి,
పిల్లల్ని తినిపియడానికి,
టివిలో బొమ్మలు పెట్టి చూపించామండి తినేశారు,
ఇజీ మీరు తిన్నారండి,
ఆ తినేశామండి,
ఏం చేసారండి ఇవాళ మీ ఇంట్లో,
ఉప్మా
ఉప్మా తిన్నారా
అవునండి, మీ ఇంట్లో ఏం చేసారు.
మా ఇంట్లో అట్లు చేసారండి,
ఉ
మీ చెరట్లో మీ పెరట్లో మొక మొక్కలు ఉన్నాయా అండి, ఆ ఉన్నాయి అండీ ఏమేమి మొక్కలు ఉంటాయండి.
జామా చెట్టు, కలబందా చెట్టు, మల్లె పువ్వు చెట్టు,
కనకాంబరాలు, మామిడికాయలు ఆ కనకాంబ్రాయిలు పువ్వులు వస్తాయా అండి మీ చెట్టుకి,
బాగా వస్తాయండి, వస్తాయి.
డైలీ వస్తాయా అండి లేకపోతే రోజు మార్చి రోజు వస్తాయా, పువ్వులు రోజు మర్చి రోజు వస్తాయి, కోసుకుంటారా మీరు ఏ ఏమైనా పెట్టుకుంటారండి పువ్వులు, మామిడికాయలుండి మామిడికాయలు చెట్లు ఉన్నాయా మీకు, అప్పుడప్పుడు అ పాట వస్తున్నాయండి ఆహా కాయ ఎలా ఉందండి తీయగా ఉంటుందా
నళ తీయ గుండిద్ది
మ్హ్
సెలవుుకి ఊర్లాకి ఎల్ల లేదా
లేదండి ఎళ్ళలేదు ఇంటికాడే ఉన్నాము అవునండి అక్కడ ఉన్నా ఎండలు ఉన్నాయి కదా ఏంచేద్దాం ఎండలు విపరీత తంగా పడుతున్నాయండి మీకు ఊర్లో ఎలా ఉందండి మ్ ఉదయం పూట చల్లగా ఉంటుందా లేదండి వెచ్చగా ఉంటుందండి
వచ్చగా ఉంటుందండి పొద్దున్నుండి సాయం త్రం దాక ఏసి ఉంచే పెడతాం కొంచెం
అంటే వెచ్చగానే ఉంటుందనమాట నెల మొత్తం వర్షాల్ ఏమన్నా పడుతున్నాయా అండి
పడుతున్నాయండి మొన్నడ్దాక పడింది
మ్హ్ మాకు కూడా రాత్రి టై లో ఒక్కోసారి వర్షం పడుతుందండి మీకెప్పుడైనా పడుతుందా అండి వర్షము రాత్రిపూట ఏమన్నా మళ్ళీ మళ్ళీ పడి నిన్న పడింది మ్హ్
మీ ఊర్లో పడుతున్నాయాండి వానలు
మా ఊర్లో గూడా పడుతున్నాయండి పడిన తర్వాత రోజేమొ చల్లగా ఉ ఉండుందండి తర్వాత మరుసటి రోజు నుంచి విపరీతంగా ఎండపడుతుందండి
ఆ ఊర్లో గూడా అంతే వాన పడది చల్లగా ఉండిద్ది మరుసటి రోజు ఎండొచ్చ్ చాల ఎక్కువగుండిద్ది
మ్ రోహిణీ గారి టి వచ్చిందంట అండి బయట ఎవరన్నా బయటకి ఏమన్నా వెళ్తున్నారా మీరు రోడ్డు మీదకి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోడండి
మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి మజ్జిగ తాగండి ఎక్కువ
ఆ సరే అండి
ఇంకేందండి సంగతులు వచ్చినియ్
మాకు రాలేదండి మంచి నీళ్ళు ఇవాళ మంచినీళ్ళు
మ్?
మంచినీళ్ళు చాలా రోజులు అవుతుందిండి మంచి నీళ్ళు ఒచ్చి మాకు రెండు మూడు రోజులుకి ఒకసారి ఒస్తుంది
అంతొ రోజు మార్చి రొజ్ ఒచ్చద్దండి
రోజు మార్చి రోజు ఒస్తుద్దా మ్ జాం చెట్టు కాయలు పడుతున్నాయా అండి కాయలు బాగుంటాయి అనుకుంటా కదా
బాగుంటాయండి పిల్లల కోషిస్తా ఉంటాం
మ్హ్ మంచి కాయలా అండి తీయగా ఉంటయా కాయలు మాకియ్యల
మీ జామచెట్టుకి జామకాయలు రావట్లేదా
జామ చెట్టు జామకాయలు వస్తాయి గానీ ఇది తీయగా ఉండదండి లావుగా వచ్చిది కాయ
పప్పాయి కా చెట్టుంది ఇద్దిగా దానికి రావక్కా యలు
బప్పసకాయకి చెట్టు ఉంది గాని పచ్చి పచ్చికాయలు పడుతున్నాయండి చిన్న పిందెలు పెద్దకాయలు రాలేదండి ఇంకా వస్తే మీకు కూడా పంపిస్త ఆ పండుతాయండి లేటుగా ఆ పండుతాయండి లేటుగా వస్తాయి వచ్చిన తర్వాత మీకు పంపిస్తాంలేండి రెండు కాయలు
ఉమ్
జామ చెట్టు కాయలు వస్తే మీ కూడా పంపిస్తాం
ఆ సరేనండి చెప్పాలండి మీరే
మీరే చెప్పండి
ఆ కోడి పిల్లలు ఉన్నాయా అండి మీ ఇంట్లో కోడి పిల్లలు గాని పి పిల్లలు
ఉన్నాయండీ అంటే కోడిపిల్లలు లేవు
కోడి పిల్లలు లేవా కోళ్ళు పెంచరా అండి మీరు
ఏమో మేము పెంచుతామండి పిల్లల మీ కూడా పిల్లులు పెంచుకుంటాం
పిల్లిని పెంచుతారా పిల్లి తెల్లగా ఉండిద్దండి నల్ల పిల్లా తెల్ల పిల్లి తెల్లపిల్లా బాగుండిద్దా అండి చూడటానికి
ఆ బాగుండిద్దండి ఏది పెడతే అది తినిద్ది
ఏం పెడతారండి మీరు పిల్లల పిల్లికి
పాలు పెరుగన్నం కూరన్నం తోట కూర తినిద్ది
ఉమ్ ఏ టైమ్ లో ఏది పెడతారండి ఉదయం పూట ఏం పెడతారు
ఉదయం పూట వస్తే పాలు పెడతాం మధ్యాహ్నం వస్తే పెరుగు పెడతాం ఇంకా రాదు ఇంటికి సాయంత్రం ఎప్పుడో వచ్చిద్ది
ఎక్కడికి వెళ్ళిద్దండి ఎక్కడికి పంపిస్తారు ఉదయాన్నే మరి తిన్న తర్వాత వెళ్ళిపోయిద్దా
ఆ బయటికి వెళ్ళిపోయిద్ది
ఉ హు
ఇంట్లో కోడిపి పిల్లలుఏం తింటాయి
మా ఇంట్లో కోడి పిల్లలకు బియ్యం ముడి బియ్యం వేస్తామండి ముక్కలు ముక్కలుగా చేసేసి బాజ్రా రాగులు సజ్జలు ఉంటాయి కదా అవి మొత్తం మిక్సీలో వేసి ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తామండి అ చెట్లు ఉన్నాయా అండి ఇంకా పెద్ద చెట్ల ఏమన్నా ఉన్నాయండీ ఆహ్ మామిడి చెట్టు జామి చెట్టు కాకుండా ఇంకా ఏమన్నా చెట్లు ఉన్నాయా ఇంట్లో
అ ఉన్నాయండి గులాబ్ పూ చెట్లు దోసాకాయ్ చెట్టు
హ్మ్మ్ మూడు మల్లెపూ చెట్లున్నాయి మల్లెపూ చెట్లు కూడా ఉన్నాయా
ఆ ఉన్నాయండి
మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయండీ మా ఇంట్లో మందారం చెట్టు ఉందండి జామ చెట్టు మామిడికాయ చెట్టు బప్పస్తాయి చెట్టు కనకాంబరాల చెట్టు రోజా పూల చెట్టు చామంతి పూల చెట్టు బ మగ మొన్నటి దాకా తరబుజా చెట్టు కూడా ఉందండి పిల్లలు ఉన్నారని తీసేసాము అంటే చెట్టు వెడల్పుగా పెరిగిద్దండి పొదలు పొదల్లాగా అందుకని చెప్పి తీ చేసాము పిల్లలు ఉన్నారు కదా మరి విషపూరిత వస్తువులు ఏమన్నా జేరుతాయేమో పాముగీములు ఏమన్నా వచ్చుతా ఏమో అని చెప్పి తీసేసాము
అవునా ఇంకేందండి విషయాలు
టిఫిన్ ఎందుకు చేయలేదండి అంతసేపు అవుతున్నా కాని చేయొచ్చు కదా మీరు టిఫిన్ లో చట్నీ ఏమన్నా చేసుకున్నారా అండి
చేసుకుంనామండి
అదే ఉప్మా చేసామన్నారు కదా ఉప్మాలో ఏం వేసుకుని తింటారు మీరు పంచదారేసుకుని తింటారా కారపొడి కూడా ట్రై చెయ్యండండి చాలా బాగుండిద్ది పులిహార పులిహార ఎప్పుడైనా ట్రై చేశారాండి
చేసేశామండి
పులిహార్లు ఏమేసుకొని తింటారండి
మేం వేసుకొని తినమండి ఉత్తివి తినేస్తాం
ఉ నిసారి పచ్చడి ఏమన్నా ట్రై చెయండి టమాటా పచ్చడి అంటే ఈ ఆవకాయలు ఉంటాయి కదా పండుమిర్చ ఆవకాయ టమాటా ఆవకాయ
ఆ
అ ఒక అలాంటిది ఏదో ఒ కావటా వేసుకొని ట్రై చేయండి చాలా తీయగా ఉండిద్ది తినడానికి
షబు
చెప్పడిండి ఇది ఉప్మాలో ఏమేమి వసారండి జీడి పప్పులు వేశారా
జీడిపప్పులు లేసాం
హు
అ పైరు ఏంటింటై ఆన్నిసా
తిన్నారా అండి ఇంట్లో వాళ్ళందరూ మీరొక్కళ్ళు తప్ప తినం అండి
మీరు తిన్నారా ఇంట్లో
ఆ తిన్నానండి నేను ఒక్కడ్నే మా ఇంట్లో ఇంకా ఎవరు తినలేదు తింటారం నల్లగా మ్ మీ నాన్నగారు తిన్నారా అండి
తినరు అండి
ఉమ్ పనికి వెళ్ళిపోయినట్టున్నారు ఉమ్ టైం కి వెళ్ళిపోయినట్టున్నారు కూడా పనికి ఉమ్ ఇంట్లో పనులన్నీ అయిపోయినీయా అండి ఉ మీరేం చేస్తారండి అంట్లు తొమారండి మరయితే
అవును పొద్దున్నే లెగిసి బ్రష్ చేసి అంట్లు తోమేశాను
ఉమ్ ఇల్లు మొత్తం ఉడిచారా అండి
ఆ ఊడ్చేసి ఒకసారి మళ్ళీ ఈ ఇల్లు తుడిచి మ్
ఇంకేమండి విషయాలు ఏముంటాయండి మీరే చెప్పాలండి ఉమ్ సరే అండి టైం అవు తుంది కదా వెళ్ళి టిఫిన్ చేయండి సేసేయండి
సరే అండి ధన్యవాదాలు ఆ